హలో ఏం చేస్తున్నారు ఈ రోజు సండే కదా
సండే కాలి మా చెల్లి కర్రీ వండుతుంది
చాల దారుణం
నేను అన్నీ ప్రీపే అదే అదే చేసుకుందలా నేను ఇప్పుడు నేను టిఫిన్ చేసాను అది కర్రీ చేస్తా ఆ పచ్చి రొయ్యలు మూలకడ్డ
మా ఇంట్లో చికెన్ గోంగర వండుతుంది మా అమ్మ
హ మ చెల్లి వండుతారది బాగా మటన్ వండుతది మేము నేనా ఈరోజు పెసరెట్లు మామూలు ఎట్లు మినబట్లు ఎవరిక ఏం కావాలంటది ఏం కావాలంటది
టిఫిన్ స్టాల్లా ఉందా లేదో అన్ని చేతారా మీరు మీరు వస్తారా
ఆ పెసర పెసరపిండి నేను నచ్చింది రోజేమో మినప్పట్లు అది ఇది ఉంది ఎవరికి ఏది కావాలంట అది
ఇంకా నేను మీరు సార్ అదంటున్నారేమో అనుకున్నాను
అదికన్న
ఉ పార్లే బానే వంట చేస్తుంనారు ఇద్దరు సిస్టర్స్
అమ్మ చెల్లి కర్రీస్ భవండుతాది
అవున ఉమ్
బిర్యానీ కూడా బాచేత్తడి
అబ్బ సూపర్ ఈరోజు మీ చెల్తే ఏమైనా అవసరం ఉందా
కాదు నిజమే మేం బిర్యానీ మేం బిర్యానీ చేసుకోం మా చెల్లి వచ్చి మా చెల్లి మా పెద్దమ్మ వచ్చినప్పుడు చేస్తారు
హ హ
ఇది చేత్తది ఇందులో ఫోన్ లో చూసేసి అన్ని ప్రిపేర్ చేతుంది అనమాట
అవునా పోనిలే మీ ఫ్రెండ్ బిర్యానీ అంత అందంగా చెప్పిందో రెసిపీ
దాని దగ్గరే వినాలి వినకవినక అది బిర్యానీ అవదు ఏదో అవ్విది
చెప్పి చెప్పి చంపేసింది అసలు వెళ్ళపోయా మళ్ళీ అన్ని మార్కెటింగ్ లో చెప్ప పత్తది ఇలాగ ఇసుకచ్చేసిందమ్మా
ఎందుకు వెళ్తున్నావు అంటే శాలరీ ఇవ్వలేదంట ఏమి ఇవ్వలేదంట అ వెళ్ళిపోతుందంట
దానికి దొరుకుతాయి అన్నని
మానేసిపోని ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పాయి ఇంకొక ఇంకొక అమ్మాయి షైన్ లోకి వచ్చినమ్మా అమ్మే ఆ అమ్మాయి అదే స్కూల్లో లో చేతుందండి ఫిఫ్టీన్ థౌసండ్ ఎతుందండి అక్కడికన్నా వెళ్ళొచ్చు కదా అంటే అది మన వాల్ళ కాదంటుంది
ఆ
అదేదో ఇక్కడ దాకా వచ్చి బదులు అక్కడ వరకు వెళ్ళొచ్చు కదా అంటే
ఉమ్ ఇంట్రెస్ట్ లేదా అంటుందా టీచింగ్ నావళ్ళ కాదండి అవన్నీ వాగుడుకాయలని ఎతుక్కుంటది అన్నిని
పోనీ సాలరీ ఇత్తే ఒకే పర్లేదు బానే ఉండు పోనీ ఎక్స్పీరియన్స్ వచ్చున్న అది వచ్చునా ఇది వచ్చునా ఏమీ లేకుండా ఎందుకు వెళ్తుందో ఎందుకు వస్తుందో విన్లే కుండా వెళ్తుంది
సైకిల్ ఇచ్చారు కదా యాభై వేలు అనుకుంటా సైకిల్ మామలుగయితే
ఉమ్
చూసారా దాని సైకిలు
సాను తొక్కాను కూడా మొన్న మా అమ్మకి హాస్పిటల్లో ఉన్నప్పుడు పట్టుకొచ్చింది
ఉహు ఏమైంది
తొక్కాను మా అమ్మకి మొన్న నా బర్త్డే త్రీనా మే నెల ఆ రోజు రావులపాలెంలో భోజనాలు పెట్టి పెద్దమ్మాళ్లు మేము చెల్లెలు వల్ల ఇంటిక వెళ్ళాం అన్నమాట
ఉమ్
వీళ్ళు ప్రేయర్కెళ్తరు ఆ ఈవినింగ్ ఫోర్ కి ప్రేయర్ అయింది ఆ ప్రేయర్ చూసుకుని మేమేమో స్నాక్స్ అయి తెచ్చుకోడానికి వెళ్ళాం వెళ్ళేంత లోపల మా అమ్మ అక్కడ స్వీట్ ఏదో ఇత్తే అది తిన్నా
ఆ
అని పైప్ దగ్గరికి వెళ్ళింది జారిపోయింది
అయ్యో ఆ మొన్న మీ చెల్లి చెప్పింది కాలు దెబ్బ తగిలింది అని
దెబ్బ తగిలింది అదే అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసానన్నమాట అక్కడే కదా అని
ఉ
అప్పుడు వచ్చింది వేసుకొచ్చినట్టుంది ఓ ట్రైల్ ఎయ్యాంది వేసానన్నమాట
ఎక్సలేటర్ ఉంటద అది చూడుకుండా అది చూడకుడా నేను రేస్ చేసేసాను
అవును అది రేస్ చేయాలా ఉ ముందేదో సైకిల్లా ఉంది సైకిలా తొక్కుతున్నాను నేను ఇలా తొక్కుకుంటూ వచ్చేత్తవా అక్కడినుంచి అన్నాను
ఉ
కాదు ఇలా చెయ్యాలని చెప్పింది అన్నమాట అంటే మనం సైకిల్ అలవాటు కాబట్టి సైకిలా ముందు ఎక్కిన తర్వాత అప్పుడు అది రేస్ చేసుకుంటే బాగుంటది
హ మా ఇంటికి వచ్చింది
ఆ
మా ఇంటికి వచ్చినప్పుడు బయటకెళ్లాం అందరం అన్నమాట వెళ్తే అప్పుడు దాని సైకిల్ ఇచ్చింది నేనేమి నార్మల్ సైకిల్ లాగా బయటకు తీసాను దాన్ని ఎక్సలేటర్ ఉంది కదా దానివల్ల అది ఇలా పైకి వెళ్ళిపోయింది ముందుకి
అయ్యో
ఆ
అవును నాకు ఫస్ట్ అర్ధం కాలా ముందు అది అది రేస్ చేయాల అని చెప్పింది ఎక్క్కేసిన తర్వాత అప్పుడు రేస్ చేసాను అన్నమాట ఫస్ట్ భయమెత్తది కదా అలా టర్నింగ్ తిప్ప టర్నింగ్ తిప్పేయి అంటుంది టర్నింగా ఏమన్ననా అని చెప్పి ఆగిపోయి మళ్ళీ వెళ్ళి సైకిల్లా తొక్కేసి అప్పుడు తిప్పానన్నమాట
అయినా హైట్ ఎక్కువుందది కూర్చోడానికి సీట్ కిని హ్యాండ్ల్ కి చాలా గ్యాప్ కూడా ఉంది
సరిపోద్ద అనుకుంటా
చాలా గ్యాప్ ఉంది హైట్ ఉంది చేతులు కూడా వచ్చేస్తున్నాయి సునీనా గాంధీ ఆ రోజు తొక్కినప్పుడిగా నా సైకిల్ ఏమో తక్కువ వచ్చింద నేనేమో దాని సైకిల్ మీద వచ్చాను
మీకు సైకిల్ ఉందా
ఉ ఉంది ఎక్కడికన్నా వెళ్ళాలంటే సైకిల్ మీదా
కొను కొందామ అను కొన్నాను ఎక్కడెక్కడో అయిపోయినా ఆ సైకిల్ అన్ని కాలేజ్ కాలేజ్ అయ్యాక ఎంటర్ అయిన తర్వాత సైకిల్ అయిపోయియి
ఇంకే దుకూ సైకిల్ ఇప్పుడు స్కూటీ కావాలి
అంటే మల్ గా ఇక్కడ ఇక్కడ లోకల్ గా తిరగ స్కూటీ ఉంది తాతది ఉంది కానీ లోకలగా తియడానికి కావాలి కదా అని చెప్పి ఆయనా అనుకున్నాను మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఊరుకున్న
నాకు స్కూటీ రాదు కానీ సైకిల్ వచ్చి
స స్కూ సైకిల్ వస్తతే ఆటోమేటిక్గా వచ్చొద్దే ఎవరన్నొక్కలు ఉంటాయి మీ అన్నీ అన్నట్టున్నారు కదా ఉ
ఉన్నారు గని స్కూటీ లేదు
స్కూటీ లేదా అవు గ్రౌండ్ అయింత వచ్చతుది
ఉ హు
ఆ ఎలాగో సైకిల్ టచ్ ఉంటది కాబట్టి వెనకాల కూర్చొనికో ఉండేసార అనుకో అలవాటు అయిపోతుంది ఆ
అదే
సైకిల్ ల అది ఇంక ఎంత చాలా ఈజీర
పన్స్ పాన్స్ గోంగుర
కాదు ఫ్రాన్స్ ములకాడ
ఏను
ఉ
మా ఇంట్లో గొంగుర మా ఇంట్లో గొంగుర కదా మర్చిపోయా
నవ్వు సౌండ్
మీరు మా అన్న అసలు సండే సండే ఫిష్ తీసుకొస్తాడు ఫిష్ అంటే ఎలర్జీ నాకు అసలు అవును ఫిష్ అంటే ఎలర్జీ పడదు ఏంటో చాలా చిరాకు నాకు
కానీ స్కిన్ కు అదే మంచిది
స్కిన్ అలర్జీ వస్తాది దానివల్ల మాములు పడ్డం కాదు అదేంటిది కార్డుతో తింటే స్కిన్ ఎలర్జీస్ వస్తాయిని న్యూస్ ఉంది కదా
కడేసుకోకూడదు కదా ఫిష్
ఉ
అదే అది వాడకూడదు
అంగనా ఫిష్ నచ్చదు ఫిష్ వండితే చాపల వాసన ఇల్లంతా వచ్చేతుంది నాకందుకు ఆ బాయ్ ఏ కూర వండితే ఆ స్మెల్ వతది ఇంకేం స్మెల్ నలందిమా
ఉ కదా మరి
హు అలా రాకుడదు అలా కాకుండ వండమంటున్నా అయినా ఇప్పటికి బానే వండింది నాకేం నచ్చదు ఫిష్ ఏంటి స్ప్రే అవుదు అంటే కొనం అప్పుడు స్మెల్ చేయికుండ తినేయాలి నేను
ముక్కుకు ప్లాస్టర్ వేసుకొని
అప్పుడు నేనే పోతాను నా భోజనాలు వేరొకలు తింటారు
నోరు ఆ ముక్కు ప్లాస్టర్ వేసుకుంటే ఎలాగో నోటితో తింటారు కదా నోటి నుంచి వెళ్తుంది గాలి ముక్కు క్లోజ్ చేసుకున్నాను నోరుంటే సర్ కొంచెం పని అయిపోద్ది కొంత వరకు
అదంత బాగా చెప్తున్నారు అన్నీ దా తెలిసాకనుకుంటా
మీకు రావాల ఎక్కువ నాకు వచ్చినాయింటి
అ నా దగ్గర నుంచి అ
ఏసేయ్ ఆ చెప్పండి ఆ మీకే మీకెక్కువ రావాలి కదా దాని తెలివి తేట్ ట్లు నాకు ఎతుకువ వచ్చేసింది ఏంటో
ఆ అది నా దగ్గర నుంచి ఎక్కువ కాపీ కొట్టడం నేర్చుకుంటుంది
ఆ
చున్నీ పెట్టుకోడాల ఏ అన్ని యోటి చిన్న చిన్ని ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకుంటది లర్నింగ్స్ నీకి బాగున్నాయి పాప దగ్గర కనా పిచ్చి పిచ్చి మాటలే ఇంకా మాలేదు
కాకపోతే జాబే సరిగ్ ఉండదు
ఆ మళ్ళీ అందులో జాయిన్ అవ్వు రాని కద అందులో క మంచి దొందిల్ ఉంద ఏదో ఉన్
జాయిన్ మా మా ఫ్రెండ్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు జాయిన్ అయినలందరూ వచ్చేసారంట మళ్ళ అడు నుంచి మెసేజ్ లేదంట మరి అంతలా భయపట్టేావువవు్వన్నాను
హూ
వెళ్ళారంట ట్రైనింగ్ కి వెళ్ళారంట అప్పటి నుంచి మెసేజ్ లేదండి
ఏ అదే ఎందులో జాయిన్ అయితే అందులో తీసుకెళ్ళడాని చూత్త ఉంటదమ్మా అంత ముందు
మొన్న నన్ను పెట్టమంది దేనికో ఇది శ్రీరామ్ ఫైనాన్స్ అనుకుంటా ఏ పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఏ పెట్టమన్లే ఆ అవి పెట్టమంది వద్దమ్మా తల్లి వద్దమ్మ తల్లి ఆ నేను అందరయిపోయిరు నువ్వే ఉన్నావు అంది వదద్దు నాకి అస్లు వద్దు ఈ సారి కెవరికరు చూసుకో అందులో ఇందులో ఎట్టక ఇప్పుడు అన్నాను అయ్యి ఇయ్యి అంటరుప్పు అయన్న అత్త ఇదేమో ఫోన్ ఏమో సరిగ్గా పని చేయట్లేదు
అవును
ఓ అయి అట్టకుప్పుడు, తర్వాత చూద్దాంలే ఎవార్నొకల్నీ ఎట్టాయి అంటే. ఇంకొక అమ్మాయి ఉంది రాజీ అని, తనక్ కూడా పెట్టేసాను, నువ్వే ఉన్నావు అంటుంది.
పెట్టేసిందా. అయ్ బాబోయ్ అది ఎళ్తే మొత్తం అందర్ అన్నీ తీస్కెళ్ళిపోద్ అందులోకి.
ఏం చెయక్కర్లేదు, నీ పని అయిపోయింది. ఆ చెప్త నేన్ వద్దే ఈసారికి, తర్వాత్ చూద్దాం నానా.
దానికి జాయిన్ అవ్వాలి ఇంకా అందులో, అన్ని సార్లు అడిగి విసిగీస్తదమ్మా.
అవును, ఇంతకీ దాని ఇసి వద్దు. కాదు అని జెప్పి, సీరియస్ గా చెప్లేం.
ఆ అవును.
అయ్యో ఇన్నోసెంట్, ఇన్నోసె సెన్స్ ఫుల్గా. దాన్ దాంతోనే పడేత్తది అందర్ నీ నీ.
ఆ స్కిల్ ఉంది పాప దగ్గర. అదోటి బాగా ఇచ్చాడు దేవుడు.
అయ్యో. అంటే ది ఇది మాట్లాడింది దాన్ని బట్టి కాదు, దాని ఫేస్ చూసి దాని అమాయకత్వం చూసి, పడాలంతే.
అది మాట్లాడే మాటల్ కి, ఓ అసల్, ఇంకో మిట్ కూడా ఉండరు ఎవరును.
హ
దాని ఫేస్ చూసి దాని, అది చూసి ఉంట్ టా రెమోగాని వన్,